ఎలా ఆ బాగున్నా నువ్వెలా ఉన్నావ్
ఉమ్ బాగున్నాను నువ్ ఏం చేస్తున్నావ్
నేనా ఈరోజు సొసైటీ గురించి ఒక ఆర్టికల్ చదివాను అదే ఆలోచిస్తున్నా
ఉమ్ సొసైటీయా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా ఉంది
అవును సొసైటీ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా
నిజేమే మనం అందరం సొసైటీ లో కలిసి ఉంటాం కదా అందుకు ఇంకా చాల ఇమ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది
ఉ మరి సొసైటీ అంటే నీ ఒపీనియన్ లో ఏంటి
సొసైటీ అంటే ఒక కమ్యూనిటీ లాగా డిఫరెంట్ పీపుల్ కలిసి ఒక క ప్లేస్ లో హార్మోని తో ఉండడం దాని సొసైటీ అని ఈ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను డిఫైన్ చేస్తాను అట్లా
అవును చాలా బా చెప్పవు నువవైతే
ఉ థ్యాంక్ యూ
మరి సొసైటీ మనకి ఏమి ఇస్తుంది అంటావు
సొసైటీ ఏమి ఇస్తుంది మనకి సేఫ్టీ ఇస్తుంది ఇంకా మన బ్యాడ్ టైమ్స్ లో సపోర్ట్ ఇస్తుంది గుడ్ టైమ్స్ లో కూడా సపోర్ట్ చేస్తుంది ఎజుకేషన్ ఇస్ తుంది ఆపర్చునిటీస్ ఇస్తుంది లెసన్స్ చెప్తుంది
ఉ కరెక్టే సొసైటీ లేకుండా మనం ఇండివిజూ జువల్ డెవలప్ అవ్వడం కష్టమే కదా
ఉ అవును చానా కష్టం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే చానా కష్టం
ఉ మరి మనం సొసైటీకి ఏమి ఇవ్వని అనుకుంటాము
ఏమి ఇస్తాం మనం రెస్పెక్ట్ ఇస్తాం రెస్పాన్సిబిలిటీ ఇస్తాం కోఆపరేషన్ ఇస్ తమ్
అది ఇంపార్టెంట్ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది
ఉ ప్రతి సిటిజన్ సొసైటీ రూల్స్ ఫాలో చేయాలి కదా
అవును నిజమే క ఇంకా డెఫినెట్ గా ట్రాఫిక్ రూల్స్ అయితే ఇంకా బాగా గ ఫాలో చేయాలి సొసైటీ కోసం కదా
అవును ఎగజాక్ట్ గ అసలు క కానీ కొంతమంది బ్రేక్ చేసేస్తారు రధ రూల్స్ ఓవర్ స్పీడ్తో వెళ్ళి
అవును మరి క్లీన్లీనెస్ గురించి ఏమనుకుంటున్నావు
అంటే క్లీన్లస్ అంటే క్లీన్ సొసైటీ అంటే హెల్తీ సొసైటీ ఉంటుంది క్లీన్ మనం ఎంత క్లీన్ గా పెడతామో మనం అంత హెల్తీగా ఉంటుంది మన సొసైటీ కూడా అంత హెల్తీగా గ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట
కానీ కొన్ని మంది ఉంటారు చాలా మంది అయితే పబ్లిక్ ప్లేసెస్ లో లిటరర్ చేసేస్తారు అట్లానే
అవును అది తప్పు అసలు ఏనో వాళ్ళకి కామన్ సెన్స లేదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడ పెట్టేసి వస్తారు ఏమో
అవును డస్ట్బిన్స్ యూస్ చేయడం సింపుల్ హ్యాబిట్ అది కూడా చేయలేరు వాళ్ళు
ఉ కానీ చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అసలు డస్ట్బిన్ ఉన్నా కూడా డస్ట్బిన్స్ అయినా మన సొసైటీ లో డస్ట్బిన్స్ ఉన్నా కూడా ప పక్కనే వేసేసి వెళ్తారు గోడెలు గోడెల పైన వష్రూమ్ చేయడం ఏమంతా చేస్తా అంటారు
మరి హెల్పింగ్ అదర్ సొసైటీలో ఇంపార్టెంటేనా
ఆ ఇంపార్టెంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట
ఎలా అంటావు
అంటే ఒకరికి హెల్ప్ చేసే మంచి ఎన్వరా ఎ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మనం హెల్ప్ చేసినప్పుడు మన అంటే మన పిల్లలు వాళ్ళంతా చూసి నేర్చుకుంటారు, వాళ్ళు అదే ఫాలో చేస్తారు వాళ్ళకి అవే హ్యాబిట్స్ వస్తాయి కదా
అవును నిజామే
ఇంకా చిన్న చిన్న యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ కూడా వాల్యుబులే కదా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే ప్రికాషన్స్ తీసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది.
హ్మ్ మరి ఎడ్యుకేషన్ రోల్ ఏంటి సొసైటీ డెవలప్మెంట్ లో
అంటే ఎడ్యుకేషన్ సొసైటీని స్ట్రాంగ్ గా చేస్తుందనమాట అ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటే మనకి కామన్ సెన్స్ వస్తుంది ది ఇప్పుడు ఏం చేయాలి డెసిషన్ ఈజీగా తీసుకోవచ్చు ఉ కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా వాళ్ళ లో ఏం జరుగుతాంది ఏం టెక్నాలజీ ఉంది ఏం చేయొచ్చు వీటితో వాటితో అని
అవును మరి టెక్నాలజీ సొసైటీని ఎలా మార్చిందంటావు
టెక్నాలజీలో అంటే కమ్యూనికేషన్ ఈజీ చేసింది. ఆ టెక్నాలజీ అంటేనే కమ్యూనికేషన్ ఈజీ చేసిందని అనుకుంటాన్న
కానీ కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా
హ్మ్ అవును పీపుల్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ తగ్గిపోయాయి ఇప్పుడు ఏమనా ఫంక్షన్స్ ఉన్న కూడా అక్కడి నుంచి వీడియో కాల్ చేసి ఏమన్నా బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే టే అక్కడ నుంచి ఇచ్చేసి మేము రాలేకపోయినాం ఆఫీస్ వర్క్ ఉంది వీడియో కాల్ చేసి మాట్లాడేస్తారు
అది నిజమే చనా అంటే చనా కార్పొరేట్ పీపుల్కే చేస్తారు
హ్మ్ అవును ఇంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా
హ్మ్ మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటావు నువ్వు
అంటే అది సోసల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మన ఎక్షన్స్ వల్ల సొసైటీకి బెనిఫిట్ రావాలి దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాను
ఒక ఎగ్జాంపుల్ చెప్
అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రీస్ అన్ని కట్ చేసేస్తున్నారు కదా ఇప్పుడు ట్రీస్ ప్లాంట్ చేయడం అం టం పొల్యూషన్ తగ్గించడం అంటాం ఇవన్నీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద వస్తాయి. అంటే ఇవంతా ఇండివిజువల్ గా చేయలేము కదా గ్రూప్ గా కలిసి చేస్తే కొంచం ఇంకా బ్లడ్ డొనేషన్ కూడా
అవునవును అది చాలా మంచి సర్వీస్ అన్నమాట
మ్ అవ్ అవును ఇంకా మరి యూత్ రోల్ ఏంటంటవ్ సొసైటీలో
యూత్ ఫ్యూచర్ లీడర్స్ కదా
అవును అవి తెలుగులో ఎన్నో అనిటి పోవు నేటి పోయి పోతాం
అవునవున ఏమో అంటారు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది
మ్ అవును అసలు పాజిటివ్ చేంజెస్ తీసుకోని రావచ్చు
మ్ మరి సొసైటీలో ఈక్వాలిటీ ఇంపార్టెంటే అంటావా
చాలా ఇంపార్టెంట్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంట వస్తన్నాం కదా హిస్టరీ జియేగ్రాఫీ సోషల్ స్టడీస్ లో టు ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అన్ కాన్స్టిట్యూషన్ లెవెల్స్ లో
అవును అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాల
జెండర్ చూడకూడదు క్యాస్ట్ చూడకూడదు రిలీజన్ చూడకూడదు ఇవన్నీ డిఫరెన్స్ స్ లేకుండా ఈక్వల్గా చూస్తే మంచిగా ఉంటుంది డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీ అయితుంది అప్పుడు మనది
అవును కరక్టే
హూ మ్ మరి గుడ్ సొసైటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నావ్
గుడ్ సొసైటీ అంటే ఒక పీస్ఫుల్లీ క్లీన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సపోర్టివ్ పీపుల్ ఇలా అంటే ఒక గుడ్ సొసైటీ అనేది ఫామ్ అయిపోతుంది ఇండివిజ్యూవల్ అట్లా
అవును సూపర్గా చెప్పినవ్
మ్ ఇంకా మీ సొసైటీ గురించి ఏమైనా చెప్తావా ఎలా ఉంటుంది మీ సొసైటీ
అంటే మా సొసైటీ ఎట్లా ఉంటుందంటే అందరం కలిసి అపార్ట్మెంట్ లో ఉంటాం ఏమన్న ఫంక్షన్స్ ఉంటే కిందకి వెళ్ళి ఒక ఒక మ్ అం టే పెద్ద హాల్ లాగా ఉంటుంది లేకుంటే బయట అవుట్డోర్ లో ఏమైనా ఫంక్షన్స్ సెల గ్ ఇట్లా సెలబ్రేట్ చేస్తాము ఇంకా బర్తడేస్ కూడా ప్రత్ ప్రతి ఒక్క బర్త్ డే కూడా అటెండ్ అవుతాము ఏమైన్నా డెసిషన్ తీసుకోవాలంటే అందరూ కలిసి తీసుకుంటాం బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ మా సొసైటీ లో ఇట్లా రిలీజ్ జియన్ ఇట్లా క్యాస్ట్ అవేం చూడరు అందరూ కలిసిమెలిసి ఉంటారు
మ్ చాన బాగుంటుంది కదా ఇలా ఉంటే సొసైటీ
మీ సొసైస్ మీ సొసైటీలో ఎట్లుంటారు మీరు
యాక్చువల్ గా మా సొసైటీ లో చూడాలంటే హౌసెస్ కొంచెం తక్కువే ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నా న్నాయి మా సొసైటీ లో ఉన్న వాళ్లందరూ ఇప్పుడు కి కలిసి మెలిసి బానే ఉన్నారు ఒక్కొక్కొక్కరు షేర్ చేసుకుని ఏమన్నా ఫుడ్ ఐటెమ్స్ చేసినా వాళ్ళ ఫెస్టివల్స్ కి మేము ఇచ్చుకుంటాం మా ఫెస్టివల్స్కి వాళ్ళు ఇచ్చుకుంటారు ఇలా ఫుడ్ షేర్ చేసుకుంటే ఇంకా ఫుడ్ షేరింగ్ అంటే చాలా మంచి హ్యాబిట్ కదా అది
మ్ అవును
ఇంక సొసైటీ బెటర్ అవ్వాలంటే మ్ ఇంకా సొసైటీ బెటర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలి కదా ఒ ఒకరితో కాదు కదా ఇండివిజ్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటే ఏమి ఉండదు కంపల్సరీ ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలి సొసై టీ బెటర్ అవ్వాలి అంటే
ఉమ్ అవును కరెక్టే ఇంకాచ్చి అంతే మా సొసైటీ ఇంకా క్లీన్ గా పెడతాం డస్ట్బిన్స్ ఉంటాయి అసలు రూ రూల్స్ అనేటివి ఉంట్వాయి ఉంటాయి పార్కింగ్ దగ్గర అన్నిటి దగ్గర మంచిగా అందరూ ఫలు చేశారు ఒకరు కూడా అట్లా ఏం ఉండదు పార్క్ కూడా ఉంటుంది మా సొసైటీ లో చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్ లో మార్నింగ్ టైమ్స్ లో ఆడుకునికి వెళ్తా ఉంటారు పెద్దోళ్ళు వాకింగ్ కింగ్ వెళ్తా ఉంటారు జాగింగ్ వెళ్తా ఉంటారు బాగుంటుంది
ఉహూ ఉంటది ఇంకా ఈ సొసైటీని నాకు తెలిసి గవర్నమెంట్ మాత్రమే కాకుండా ఒక సిటిజన్ రెస్పాన్సిబుల్ లిటి కూడా అనుకుంటాను నేనైతే
ఉమ్ అవును ప్రతి ఒక్కరు మన అనుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంతమంది అ అట్లా అనుకోకుంటే ఇంకా సొసైటీ అనేది మంచిగా ఉండదు
ఉమ్ అంతే ఇంకా ఒక మంచి సొసైటీ క్రియేట్ చేయడం అంటే ఆ ంత మన చేతుల్లోనే ఉంటుంది
ఉమ్ అవు ను అసలు చానా కరెక్ట్ గా చెప్పినావ్ ఇంకా
ఇంకా నాకు చూస్తా అంటే ఇదంతా వింటా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంది సొసైటీ గురించి మా మాట్లాడుకుంటే అంటే మాకు ఇంకా ఏమైనా చెయ్యాలి కాంట్రిబ్యూట్ చెయాలి అనిపిస్తుంది కదా
ఉమ్ అవును ఏమన్నా బ్యాడ్ టైమ్స్ లో అందరుూ వస్తారు కలిసి చేస్తారు ఉమ్ అట్లని సపోర్ట్ చేయకుండా ఉండరు సో బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి వీడికి ఏ సపోర్ట్ చేసేది అని వదిలేదు అనమాట చేస్తారు మం మంచిగా చేస్తారు హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఎంత తోస్తుందో అంత చేస్తారు
అవును చాలా పాయింట్స్ నేర్చుకున్నా నేనైతే
అవును సొసైటీ గురించి మాట్లాడ మాట్లాడుతుంటే ఎప్పుడు టైం అయిపోయిందో అయిపోయింది
అవును తిన్నావా
ఉమ్ లేదు ఇంకా చేస్తాన్నాడు ఇంకా తింటా వెళ్ళి నువ్వు తిన్నావా
లేదు ఇంకా నేను కూడా తినాలి
ఉమ్ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఉమ్ అందరు బాగున్నారు మీ నానమ్మని మీ తాతని అడిగిననని చెప్పు
ఆ ఖచ్చితంగా చెప్తా
ఉమ్ సరే అయితే బాయ్
బాయ్